ఆహ్ బాగున్నారా. హలో ఆహ్ బాగున్నారా.
ఆహ్ బాగానే ఉన్నాం మీరు బాగున్నారా.
ఆహ్ బాగే ఉన్నాం అండి. తిన్నారా అప్పుడే.
ఆహ్ తిన్లే అండి మేము తిన్లే తిన్లే ఇంకా. ఇపు ఇప్పుడే. స్నానం అంటే ఇప్పుడే స్నానం చేసి వచ్చు.
ఉమ్.
ఆహ్ కొంచెం పనులు ఉంటే పని చేసుకుంటాన్నావని.
ఉమ్.
మీరేంచేస్తారు.
ఏం చేయట్లే అప్పుడే అండి కాలేదండి తినాలి ఇంకా. ఉమ్ అదే ఇప్పుడే. కూర కాడి కి పోలేదండి ఇంకా టిఫిన్లే కాలేదు పూజలు కావాలండి.
ఆహా మార్నింగ్ పొద్దుగాల మీరు టిఫిన్లు తింట్రా.
ఆహ్ తొమ్మిది కావాలండి మా ఇంట్లో చాయలు తాగుతాం పొద్దున్నే మజ్జిగ. వేడినీళ్లు దాగెవాళ్ళు వేడినీళ్లు తాగుతారండి
అవునా అదే మేము పోద్దు. మేము పొద్దుగాల అన్నమే తింటామండి మేం టిఫిన్ల గివి ఏమి తినమండి.
మా ఇంట్లో అన్నాద్. పనికిరావండి పొద్దున్నే మధ్యాహ్నం టైం లోనే అన్నం.
ఆహ్.
ఉమ్మ్.
ఇంకేం చేస్తారు అండి ఇప్పుడు.
ఇప్పుడా ఇంగా ఇప్పుడే ఒక్కొక్కరు స్నానాలకి. ఏల్తుంరండి స్నానాలు అయ్యాక టిఫిన్ బోండాలు లేయ్యాలి.
ఆహ రా మీకు బోండాలు చెయ్యొచ్చా అండి
ఆ బొండాలు చెయ్యొస్తోంది
అబో మాకైతే బొండాలంటే నాకు బొండాలంటే చాలా ఇష్టం. నిజమండి మా అమ్మ కూడా నాకు బొండాలు చేసి పెడుతది రోజు.
అవున అండి అబా నేను దోష పిండి తోటే బొండాలు ఏస్తా అండి
దోస పిండి తోని బొండాలుచేయోచ్చా
ఆ చేయచు అండి గట్టిగా రుబ్బి పక్కాక్ పెట్టుకుట్ట బాస్ నిండా ఒక వాయి అయి ఒక వాయి ఇవి చేసాం
ఆహా
ఆ అల్లం టమాట పచ్చడి వేస్తాం కారపొడి ఉంటా ఆ చట్నీ చేస్తాం ఇంగా ఎవరు తినే వాళ్ళు తింటారు
అంటే రోజు రోజు వేసుకుంటర మీరు టిఫిన్లు
డైలి చేయాలి ఉప్మా అని అలాంటివి చేస్తా
మీకు టైమ్ బాగానే ఉంటాం మీరు ఇంటికాన్నే ఉంటారా ఏమైనా డ్యూటీ చేస్తారా మీరు
నేనా ఇంట్లోనే కాలిఏ వా మాసార్ ఆఫీసు పోతడండి
సార్ ఆఫీస్ పోతడంట సార్ ఏం చేస్తారండి ఏం డ్యూటీ చేస్తడు
బ్యాంకులో పని చేస్తాడండి బ్యాంకులల్లా లెక్కలు రాస్తాడండి అగ్గిగోలులులో ఉంటాడు శ్రీరాం దాంట్లో ఉంటాయండి
ఆహా
అట్టిటు తమ్
డ్యూటీకి వెళ్లిండా అండి
వెళ్ళలేదండి వెళ్తాడండీ గుడికి పోయిండండి ఇంకా రాలేదు గుడికెల్లాక తిని పోతాడు
అంటే మధ్యాహ్నం మరి మళ్ళీ లంచ్ గిట్లా తినారండి
ఇంకా మధ్యాహ్నం మూడు రెండున్నరకు వస్తాడండి
ఆ వచ్చిన తర్వాతికి అప్పుడు అప్పటి వరకు
మళ్ళీ వంట చేస్తాండి ఆ మళ్ళీ వంట చేస్తా తినిపోతు తడు అందరం అప్పుడే తింటాం అప్పుడే టిఫిను ఇంగా ఇప్పుడు టిఫిన్ చేస్త మధ్యాహ్నం రెండున్నరకి అన్నం తింటామండీ
అవునా
ఇంకా అండి ఏం చేస్తురు వంటలో అప్పుడే కూరగాయలు
ఏమున్నదండి ఏం లేదు ఇప్పుడే కొంచెం ఇక ఇక్కడ రాసుకునే పని ఉంటే రాసు కుంటాన
ఉహూ
ఆ అయే అదే రాసుకుంటున్నా రాసుకునే పని ఉంటే
ఉహుమ్ ఉమ్ ఉ సార్లెంజేయాడ ఇంకా కూరగాయలు ఇప్పుడే తెచ్చిండు సాంబార్ చెయ్యాలండి పప్పుచార్ చెయ్యాలండి
ఇవాళ ఏం కర్రీ చేస్తాలండి మీరు
పప్పు చారండి
పప్పుచారా పప్పుచారు కూడా చాలా ములకాయలు వేసుకుంటే చాలా బాగుంటది అట కదండి నిజమేన అది
సొరకాయి ముల్లకాయ అన్నేసి కుక్కర్లో ఉడకబెట్టి తాలిం పెటుతామండి పోడే
ఆహా అట్లా చేసుకుంటే బాగుంటదా
అండి రెండు రోలు తినొస్సు
ఆ అవునా అండి అట్ల నాక్ కూడ ఆ సాంబర్లా అంటే ఎగ్ మన ఎగ్ ఓడ్
ఎగ్గె కొందమంది ఎగ్గు తింటరు కొందమంది అ అప్పడాలు ఏసుకుంటం మేము
హా అహ అంటే మాకడ గువ ఎ కొడుగుడ్టు ఉడకపెట్టుకుంటారా అలానే
అవునా ఏమేంది మా పిల్లలు తింటరు నేన్ తిననన్న్ండి పడదు ఎగ్ పిల్లలు
మీ పిల్లల్ మి పిల్లలు ఏం చేస్తారండి ఇప్పుడు
ఒక అబ్బ ఆ ఉ అబ్బాయ హాస్టల్లో ఉంటడు అమ్మాయా చదువుకొంటుంది
ఆహా ఏట్ల అంటే ఏం ఏమన్న జాబ్ చేస్తలేద
ఇంకా సూసుకుంటుందండి ఈ మధ్యలో వస్తది రేపో ఎల్లుండో మధ్యలో ఫోన్ చేస్తాం అన్నర్ పండగ ఏళ్ళాక
ఆహా
ఉ పెట్టుకుందండి ఆఫీసులలో వాళ్ళు పో పెళ్ళి కాలేదండి కాలేదండి చూడాలి ఇగ అమె ఇప్పుడు చేస్ కోన్ అంటుంది
అవునా మకాడ మకాడ ఒక అబ్బాయి ఉన్నాడు మంచి జాబ్ చేస్తడ్ అండి ఆయన గవర్నమెంట్ జాబ్
అవున ఆ చెస్ దంటే అంట అండి ఆమె కి ఇప్పుడు నచ్చదు ఒక రెండేళ్ళ క కష్ ష్టపడాలి ఇగ ఆమె ఆమె చూసుకుటది
అవునా అండి
హ్మ్ ఇంకా అండి
అయితే మా కాడ మంచిగా అబ్బాయి ఉన్నడు
నేను రేపు ఉమ్ హు మా అబ్బాయి చిన్న అబ్బాయా చదువుకుం టాడండి రోజ్ పోయ్ ఒస్తాడు ఆ బా ఉం
అంటే మీ చిన్న అబ్బాయి ఏత్ ఏ ఎన్నో తరగతి చదువుతున్నాడు
ఏనిమిదొ తరగత్అండి
ఏనిమిదొతర్గతా
ఉమ్ కొరున్నాయ్ ఉమ్ ఉమ్
ఆ మరి చెయ్యొచ్చు కదండి మీ అ మీ అమ్మాయి పెళ్లి చేయొచ్చు కద మంచి జాబ్ ఉండగా గవర్నమెంట్ జాబ్ ఉన్నది
కో దంట ఆమె రెండేళ్లు కష్టపడ లంట ఆమెది ఆమె చుసుకున్నాక చేసుకుంట మీరు మాట్లాడొద్దు అన్నది అందు కె మేమ్ మాట్లాడతలే ఆమెక్ నచ్చేప్పుడే చేస్తం
అవునా అండి అయినా ఈ కాలాన అంటే ఈ రోజులల్లా మంచి అబ్బాయిలు దొరకడం చాన కష్టం అయితది అందుకని అట్ల నాక్ తెలిశిన వాళ్ళు ఉన్నారు అందుకని ఇట్ల కొంచెం మాట్లడుకుంటే మంచిదని నేను అనుకుంటాన అంతే
ఉ ఇప్పుడు వద్దు అంటుంది గా అడిగిరు మాఒళ్ళు చాలా మంది ఉన్నరు మాకు చేస్ కొను చేసుకోను నువ్వు అట్ల అంటె నేన్ ఇంటికెళ్లిరాను అంటుంది
అవునాఅండి అయితే ఆ అందుకె ఇబ్బంది ఏట్టకండి అయితే ఇగ
పట్టించుకోమ్ నచ్చినప్పుడే చుద్దాం
అవునవును ఇబ్బంది పెట్టకండి ఇగ వాళ్ళ ఇష్టం వాళ్ళక్ నచ్చినప్ ప్పుడే మళ్ళీ చేసుకుంటరు
మ్ మ్మ్
ఇప్పుడు సార్ సార్ బయటికేళిండండి ఇప్పుడు
ఉమ్మ్ గుడికెలాడు తిని పోతాడండి తొమ్మిదింటికి అట బయటికెళ్తాడు ఆఫీస్ రెండింటికి ఒస్తడు రెండు రెండు బావ్ క్ ఒస్తడు
వచ్చే వరకు సార్ కి మీరు మంచిగా రెడీ చేసి పెడతారు భోజనాలు
ఆ ఆ టిఫిను బొజ్
సార్ చాలా మంచి అదృష్టకళోడు కావొచండి అందుకని మీరు దొరక మీరు దొరకడం ఇగ
అవునండి
ఆ
మ్మ్ అంతే అండీ
ఇప్పుడు సారు అంటే సారూని నీ దగ్గరనే ఉంటా అంటే సార్ వాలా అమ్మ నాన్న గి ట్ల మీతోనే ఉంటారండి లేదా దూరం వేరేగ్గ ఉంటారా
వేరే బజార్ ఉంటారు మేము వేరే బజార్ గిడ రెంటూ తీసుకున్న అండి మూడు వేలు
అవునా
మ్మ్ రెండు రూమ్లు ఒక బెడ్రూమ్ అండి
ఆహా
మ్మ్ మాకు ముగ్గురు వ నలుగురు సరిపోతాది మాకు మ్మ్ ఇంకా సొంత ఇల్లు లేదండి మాకు
మరి సొంతిల్లు ఆహా అయినా మీకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీ పండుగ ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కండి మీరు ఏమన్నా కొత్తగా సెలబ్రేషన్ చేస్తారండి మీ ఊర్లో
చేస్తాదండి ఐదురు పోలాటాలు ఉంటాయి అన్ని ఉంటాయి ఊరే గింపు ఉంటది ఐదో రోజు
ఐదో రోజా
మ్మ్ రేప ఎల్లుండిట్టి స్టార్ట్ చేస్తారు అయి దో రోజు ఐదవ రోజు బోయినాలు ఊరేగింపు బేజి ఉ అన్నీ వేస్తారు కోలటాలు
ఆ అ దేవునే శ్రీ రాముల నవమి రోజు ఆ దేవుని ఊరేగించూతాంటే బాగుంటదటగదండి
ఆ దీపాలు పట్టుకొనిపోతాం
ఆ బాగుంటా మంచి మంచిగా ఉంటదా
ఆ కొట్లన్నీ బంద్ చేస్తారండి ఆ రోజు
ఆహా
ఇంకండి చెప్పాలండి
ఇప్పుడే ఇగ రెడీ అయినాం ఇగ డూటీకి ఎల్లాలండి మేము కూడా
ఉహ్మ్ మేము ఇంకా ఇంట్లో మాదే పని ఉన్నది ఆ మ్మ్ ఇంకా ఆ చెప్పాలండి సరే ఇంక
అదే ఇంకా ఇప్పుడు అంటే మీకు ఏమైనా పొలాలు గిట్ల ఉన్నాయాండి
పొలాలు లేవండి
అయ్యో అంటే ఇప్పుడు ఇగ మీరు అన్నీ కొట్లా నుంచలే కొంకోని రావాలి గవ
అన్నీ కొనుక్కోవటమే బియ్యం అప అంటే మా తెలిసినోళ్లు వడ్లిస్తే పట్టిచుకుటం
ఆహా
ఆ వోడ్లు ఏసారు వోడ్లు బట్టచ్ కొని తింటారు లేకుంటె షాపులల్ల బియ్యం పట్టగాట్కొని తింటాం
అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎ టె ఇగ పొద్దున ఓన్లీ పొద్దుగాల ఒకటే టిఫిన్ తింటరాల్లు నయ్యత్ మధ్యాహ్నం సాయంత్రం అన్నమే తింటర్ కావచ్చు మల్ల నైటు టిఫిన్ తింటారా
ఆ టిఫిను అన్నం రెండు గలిపి
ఓకే ఓకే అండి సరే అండి నేను గీ డ్యూటీకి వెళ్తున్నఇగ మళ్ళ వొచ్చినంక చేస్తా
ఆ సరే అండి మంచిగ్ పోయి రాండి
ఓకే అండి ఓకే అండి
డ్యూటీ పోతున్న మధ్యలో